హలో హాయండి
హాయ్
హౌవయు
నైస్ మీరు
ఓకే అండి బానే ఉన్నాం ప్రస్స్ తం
ఏం చే స్సున్నారు.
ఏం లేదండి మీరేం చేస్సున్నారు.
నేను చల్లగాలి
అవునా మీ వాయిస్ స్టక్ అయితుంది కొన్ని సిగ్నల్ నుండ దగ్గరికి ఎల్నండి.
అం ట
అదే అండి కొంచెం నె వచ్చే దగ్గర సిగ్నల్ వచ్చే దగ్గర ఎళ్ళండి.
నా ఇన్ ఎప్పుడూ ఒకేనా
ఆ ఓకే ఇప్పుడు
చెప్పని తినరా ఎ బ
తినలేదండి మీరు తిన్నారా
తిన్నానండి
ఉ
మీర ఎలార కాలేజ్
వెళ్ళినామండి బట్ క్లాసెస్ ఏం అవ్వలేదు రిటర్న్ వాచెస్
నేను వెళ్ళలేదండి
అవునా
హ
రే ఫెస్ట్ వెళ్తున్నారా అండి
ఫెస్టక వెళ్ళట్లేదు వేసుకోడానికి బట్టలు లేవండి
నాకు కొనుక్కోవచ్చు కదా
అందుకే షాపింగ్ కళ్తును నన్ గదరి
ఎప్పుడు
రేపు మార్నింగ్
రేపు వెళ్తే ఎప్పుడు వెళ్తారండి మళ్ళు
మైట్ కదా ఫెస్ట్
ఓ నైట్ వర కని చేసుకుంటారుా అయితే
ఎస్ ఎస్
వో వెరనాయిస్
మీరు వెళ్తున్నారా
వెళ్ళట్లేదండి మ్ నాట్ ఇట్ ఆల్ ఇంట్రెస్టెడ్
నాకు ఇంట్రెస్ట్ లేదు కాని హాస్టల్ హాస్ట లో ఫ్రెండ్స్ ఇట్లా టార్చర్ పెడుతున్నారు వెళ్దాం వెళ్దాంని
నన్న కూడా అలా చేస్తున్నారు బట్ నేను ఎవ్వర మాట వినను కదా అందుకే
అ మీరు మీర స్ట్రైట్ ఫర్వడ్ అండి ఏం ఇంట్ర వాడ్
అవునండి బట్ లేదండి అవన్న జస్ట్ యాక్టింగ్ మీన మీద కడుగుతారు అంతే
హ ఇం కూరు ఉండారు ఈహజలు
మా హాస్టల్ వంకాయ పెట్టారు
హ
రా చాలా చెత్తగా ఉంటదండి
అంటే మసాలా ఉంటాయా
అవునవును
దానికన్నా ఇంకో చెత్తలేదు
అదే కదా మా ప్రాబ్లం కూడా అదే
హ
మీరు విన్నారా మరి మీీకేం కరీ మరి
మాది పప్పు ఉండారండి
అవునా
హ మీర ఎక్కడండి
మాది వరంగల్ అండి మీది
మాది భద్రచీల అన్నీ
నైస్ అండి ఎప్పుడైనా భద్రచం తీసుకెళ్ళొచ్చు కదా
తీసుకెళ్తాను తీసుకెళ్తాను మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చెప్తాను తీసుకెళ్తాను
నేను ఎప్పుడు ఫ్రీ అండి తీసుకెళ్తా అంటే
ఆ అయితే మీకు సెలవు ఉన్న రోజు చెప్పండి తీసుకెళ్తాం
అండి చెప్తాను
మీకు నువ ఇంటిక వెళ్తున్నారా హాలిడేస్ అన్నాయా మధ్య
కల్లా లే రే పిల్ ఎలా మర అనుకుంటున్నా బట్ ఏమయితుదో తెలిదు హాస్టల్ లో ఉండాలని అనిపించి పెట్లేదు అందుకే
ఇళ ఎవరి కనిపిస్తుందిండి హాస్టల్ లో ఉళని
అవునండి బట్ నాకైతే ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు డిప్రెషన్కి వెళ్ళేటట్టున్న అదే ప్రాబ్లం
అంటేం ఇం మీకు మీకు ఇల్లాంటి చాలించడమ్మా
ఇలా అంటే ఇల్రే ప్రపంచ కొంచం కదండి నాకైతే ఇంక ఇల్లే ప్రపంచం ఇంట్లోనే హ్యాపీనెస్ జ పుల్లగా ఉంది ఏం వద్దు
అవును
స్వచ్ చ్చమైన మనస్తత్వాలతోను సంగదా
అవునండి.
మీకు నచ్చదా అండి మరి
చెప్పు అర్ధం కాలేదు.
నీకిల్లు నచ్చదా
నచ్చుతది ఎందుకు నచ్చదు ఎవరికైనా ఇల్లే కదా ప్రపంచం.
అవునా అంటే కొంతమంది ఉంటార్లేండి.
ఇంటి దగ్గర ఉంటే నచ్చినవి చేయొచ్చు నచ్చినాళ్ళతో యహా ఎంత సేపు అంతే ఎంత సేపు ఏవంటే అవి తినొచ్చు. ఎక్కడ బడితే అక్కడ తిరగచ్చు. మన వాళ్లతో కానీ ఇక్కడ అన్నీ కొంచం దేంతో చెప్పుకోవాలన్నా తెలీదు. ఎవరితో చెప్తామన్న ప్రాబ్లమే.
అవునండి ఫస్ట్ ఎవరితో చెప్పినా ప్రాబ్లమే అయితది కదా
ఊ అవును అక్కడ యితే మనోళ్ళు మనోల్
ఊ ఆ సదివేద్ ఎట్లా అనేది అర్థమయిత లేదు అదే ప్రాబ్లమ్ ఊ
అందుకే ఎవరికి నచ్చదు.
అవునండి నేనుకూడ అందుకే చాలా రేపు వెళ్దాం అనుకుంటున్నా హలో హలో హలో
హలో
వినిపిస్తుందా సిగ్నల్ ఉండే దగ్గర ఉండండి కొంచెం హలో హలో నైట్ అయితె నాకు వీలయితుంది. హలో హలో హలో
హాలో
వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి.
అసలు మీరు సిగ్నల్ ఉన్న దగ్గర కూర్చోండి కొద్దిసేపు
సిగ్నల్ ఉన్న చోటే ఉన్నానండి.
మరి ఇప్పుడు వినిపిస్తు అను ఇంతకు ముందు ఎక్కడో ఉన్నాట్టున్నారు
పై కెళ్లి కిందికి వచ్చా సి లలో దాట్లేదుని
అవునా
హ్మ్మ్
సరే చెప్పండి ఇంకేం చేశారు ఏది సెట్లు ఏసుకుందాం అనుకుంటున్నారా ఫెస్ట్ కి
ఉమ్మ్ మంచి ట్రెడిషనల్గా వెళ్దాం అనుకున్నాన్న
రరేష్ త అండి ఎవరన్న ఫెస్ట్ కి
అంటే అందరిలాగా మనం ఎందుకు ఉండాలి
అందరిలాగా మనం ఎందుకు ఉండాలని చాలా వేలు అనుకోవచ్చు కాని ఆ ఫెస్ట్ క అనుకోవద్దండి ఎందుకంటే అది ఉండేదే మోడర్న్ గా ఫెస్ట్ వేరే వాటల ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వాటికి కానీ ఈ అట్లా గాదు
అంటే మన కంఫర్ట్ మనకు ఉండాలి కదండి వాళ్ళ పక్క
కంఫర్ట్ ఉండాలండి మరి ఇప్పుడు లంగ ఓని వేసుకోతా అంటే అట్లా ఉంటది చెప్పరా
ట్రెడిషనల్ అంటే మరీ అంత ట్రెడిషనల్ కదండీ
టాప్స్ అయితే ఓకే అండి బట్ మరి టాప్స్ చున్నీ ఆ అదే అండి నేను చెప్పేదే అది మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు
అదే కొంచెం పద్ధతిగా ఉండాలని
పద్ధతి ఉండే వాళ్ళ అయితే హాస్టలోనే ఉండండి
అయితే ఎల్లోడంతరా
పద్ధతికి అయితే ఇక హాస్టల్నే ఉండండి మరి అక్కడ దాక వెళ్ళి మళ్ళీ పద్ధతికి ఏంటి
సరేలేండి ఉంటా
నా మాట విని హాస్టల్ల్లో ఉంటారా మీరు
అవును మీ మాట విని హాస్టల్లోనే ఉంటా
అవునా ఉమ్మ్ తిన్నరా మరి మీరు
తిన్నానండి
అవునా
ఈరోజు నాకు కొంచెం అంటే ఫీవర్ వచ్చింది అందుకే వెళ్ళలేదు కాలేజ్ కి
అవును అషో
ఊ
వస్తాడండి టాబ్లెట్స్ వేసుకున్నారా మరి
వేసుకున్నాను ఇందాక బయటికి వెళ్ళడప్ ఆప్పుడు తెచ్చుకున్నా హు
ఉహు ఇంకా చెప్పండి
మీరు ఎంత మంది సిబ్లింగ్స్
నేను నాకు సిస్టర్స్
ఎ ఎంత మంది
ట్విన్స్ అండి డబుల్ సిస్టర్
మీరు డబుల్ సిస్టర్సా
నా తర్వాత ట్విన్స్ అండి
అదే మీ తర్వాత ట్విన్స్ ముగ్గుర
అవునవును
వావ్ నైస్
థ్యాక్యూ
ఉ మీ మీకు ఎవరంటే బాగా ఇష్టం మీ ఫ్యామిలీలో
మమ్మీడాడీలో ఏవరం చెప్పలేం కదా రెండు కళ్ళలాంటి వాళ్ళు వారు
హు ఓకే
హు చెల్లలు కూడా సేమ్ చెల్లలు కూడా సేమి ఇద్దారు నాకు చానా ఇష్టం
అయితే ఇప్పుడు స్కూల వాళ్ళ
కాలేజ్ అండి స్కూల్ కాదు
ఇద్దరు కాలేజ్ నా
అవునువును
ఉహు
హు సరే అండి మరి బాయ్ థ్యాంక్ యూ
బాయ్